యాస్దా
ఏం చేయల నువేం జేస్తున్నావ్
ఉమ్ లేదు మా నాన్నోస్తె కొంసేపు అలిగి గొడవాడి టెనోక్
ఊ తిన్నవా మాడి కాయలు
ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మాడికాయనే పప్
ఊ మధ్యాహ్నం కూడా అదే చేసుకో నాత్రికి కూడా అదే చేసుకో
మా ఇంట్లో ఉంటే అట్లేతితే తంతా
నేను తీసుకొచ్చాను మూడు కాయిలు
నేనొచ్చేసరికి ఐపోద్ది
ఊ అవున నువ్ మందేస్తానన్నావ్ గా
హార్డయిపోద్ది
మేం తినేస్త
ఎందుకు ఏటుంటది ఇక్కడ కొన్న ఐ మిన్ ఎక్కడైనా నేను కొనుక్కని రాడం అదేదో అక్కడ కొన్ టే ఐపోద్ది
నిజమే ఆ చార్జీఐన మిగులుద్ది
అదేగా ఇక్కడ మొన్న మాన తీసుకొచ్చి మూడు బ్యాగులు నూటిరవై రూపాయలండ్రి
ఆ సరిపాయ
ఇక్కడ అంతేగా ట్రై చేయండి రెండుతాలు వస్తాయ్
మా బాబు తెచ్చాడు మా కు లేకపోతే మే మేము కొనేవాళ్ళం కాదు ఏంకాదు
ఉహూమ్మ్ నేనిస్తేగా కొనుక్కుంది
ఆహా ఆహా మాబావ వాళ్ళ చెల్లి వాళ్ళ తోటుందనమాట అడ తేచ్చారు
ఉహూమ్మ్ అవును మీ పెద్ద బావకి ఎలా ఉంది ఇప్పుడు
బాగుందిరా
ఓకేనా అంతా
ఆ ఇద్దరు బానే ఉన్నారు చిన్న బావ కూడా
ఉమ్మ్
త ముసలోల బుడ్డమ్మ ఏడ్చిందా
బొడ్డమ్మ ఏం చేస్తుందో ఏమో నేనోచ్చేటప్పుడు ఏడుస్తునింది
ఏడ్చింది అన్లేదు చేద్దాం రండి
ఏడిస్తూ ఉనింది బాయ్ చెప్పేసి వచ్చా
ఓకే ఈ తొక్క లాంగ్వేజ్ ఏముంది
ఉమ్మ్ అవును అయితే బావేం డేది
ఓ ఎల్లో పోదు గుంట
నువి
చదివావా
ఉహ్మ్ చదివ
నాకసల్ ఉహూమ్మ్ నాకసల్ మూడే రావట్లేదు చ
రిల్సు ఏం సిరీస్ చూడాలి కే డ్రామాస్ ఏం చూడాలి అని చూస్తున ఏం చూడ్లేదు
ఉమ్మ్
ఏం చదవలేదురా నీ బట్టలు మడత కూడా పెట్టుకొని పోయినట్లేదే మడత పెట్టేసి తీసే తీసెళ్ళేవో
నేను ఆరేసి ఎళ్లా నెళ్ళేసరికి అరలేదనమాట మప్పు పట్టిపోయింది అప్పుడు సరే వీళ్ళని తియ్యమని చెప్పా
మడతేసి పెట్టున్నారులే నా బెడ్ మీద
అ అదే నేనైతేనా
ఉమ్మ్ అడే ఉండేది
నాకు ముందు మడతేయటం రాదు
ఉ సరేలే నేనూ రూమ్ తీసుకున్నా అన్పాక్ చేద్దాం అన్పాక్ చెయ్యకుండా ఉన్ ఉందామని ఫిక్స్ అయిపోయా ఎందుకు మళ్ళీ డాడి గూడ బాల్స్ ఎందుకు ఆడే ఉండ్ టే ఈళ్ళ బ్యాగ్ లోనే అని చెప్పి ఫిక్స్ అయ్యా.
ఊహు ఏమన్న్ చూశారా
లేదు వే నిద్రపోయారు వాళ్ళు ఈ రోజూ చికెన్ తెచ్చుకొని తిన్నారు.
ఉ
అటు సైడ్ చూడాలనుకున్నారూ.
ఊ
నాకు వేడి చేసింది బాగా ఈ ఎండకో ఏమో తెలీదు కానీ.
మ్యాంగో వల్లా
అక్క నేన్ రోజ్ ఒకకాయే తినేది.
అయినా వేడి వల్లా వాటర్ ఎక్కువ తాగకపోతే మామిడి. కాయ వల్లా ఫుల్లు వేడి వస్తది.
ఊ
ఈడైతే చలి పుట్టిందిరా ఈరోజూ. వాళ్ళతోనే పడుకున్నా నేనూ ఆ రూమ్ లో.
ఆమైయితే సిల్కా అవీ హెయిర్ కట్ చేసేసావు కదరే నువ్వూ.
ఆ
నేనిందాక్ నేనిందాక్ చూస్త్ స్తె మార్నింగూ ఏందిరా ఈమె జడేసుకొనింది విచిత్రంగా అనుకున్నా. మళ్ళీ ఏమో గమనీయలే నేను ఇందాక జడా తిప్పి తిప్పి తిప్పీ అవీ చుట్టుతీస్కపోయింది అప్పుడు చూసా నేను ఏంది ఈమె షాకైయిపోయిందీ. పోయింది
ఓ
ఊ
అయినా జెడ ఏసిద్ది అయినా పోనీఏసిద్ది.
జెడేస్తు నిన్న ఉదయం నన్ను తీసుకొచ్చేటప్పుడూ
హ
ఇద్దరూ వచ్చారూ వస్తాంలే అని.
రోడ్ మీదకురా మళ్ళ ఒక్కదాన్ని
ఇంగేముంది రోడ్ ఏసేశారు తెల్సా నీకూ.
అవునా
మొన్న రోడ్లో ఆ ప్చ్ అదీ ఖాళీ రోడ్డు ఉంది గదా దాంట్లో. ఏం గుంతల్ లేకుండా ప్రశాంతంగా లాక్కొచ్చా నేను నా సూట్ కేస్ ని.
ఊహ నేను వచ్చేటపుడు షటిల్స్ తెద్దాం అనుకుంటున్నా మళ్ళి ఎందుకులే అం డేస్
ఉంటే తే చూద్దాం లేకపోతే లేదు అంతే. లేకపోతే డీ మాట్లో కొనుక్కోడం మేలు రెండు వందలు మూడందలు ఇడే ఉంటది
అదే కథ
అ
మళ్ళీ నేను ఆ అయే ఎక్కువ లగేజ్స్ ఉంటే చూడు ఏదైనా షిఫ్ట్ అయ్యేటప్పుడు
ఆ
లేయము ఉండో
అందుకే నేను సదిని అంటే ఉంచుదామని ఎందుకో అ సిల్కామి నేనే ఏం చేసాను అంటే తనకి ఫిఫ్టీన్ డేస్ నాకు ఫిఫ్టీన్ డేస్ అని చెప్పి సిక్స్ థౌజండ్ కట్టేసాను
ఆహా అలా కట్టారా
అంటే తను మా సిస్టర్ రమ్మంటుంది మా ఇంటికి సో నేను వెళ్తాను ఫిఫ్టీన్ డేస్ ఉంటాను కట్టేసాను అని చెప్పాను అందుకని ఫిఫ్టీన్ డేస్ ఉండి తర్వాత వెళ్ళాలి అనుకుంటే వెళ్తాను లేకపోతే ఉంటాను అని చెప్పింది ఆ తీయి జాబ్ లేదు మళ్ళీ వాళ్ళ అమ్మయి ఎప్పుడు పెరుస్తుద్దో తెలియదు వాళ్ళు నిమ్మకాయలు కోసుకుంటున్నారు ఇంట్లో ఆళ్ల అమ్మ రమ్మంటే మళ్ళీ వెళ్ళాలి జబో అది చూసుకో టానాని అని చెప్పి చెప్పింది తనే చెప్పింది ఈ స్టోరీ
హ్మ్
ఓకే అనండి సో తనది ఫిఫ్టీన్ డేస్ నాది ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ సో సిక్స్ థౌసండ్ వేస్తా అందుకే వేసింది తనే వేసింది మార్నింగ్ దోశలు అని చెప్పారు నేను వెళ్లి పైకిలాము ను ను ఫోన్ చేసావు కదా మేము వస్తామని అందుకని పోయలేదు మీరే పోసుకోండి అన్నారు
అంచి
ఇంక నేను పోసాను ఇంకొక పర్సన్ కి తక్కువై ఉంది వచ్చి మన రూము అమ్మాయిని కూడా లేపేసా నేను చెప్పాను అని చూడగానే లేచేస్తుద్ది అని లేచేసింది అట్టే ఆ తనకి నాకు మా నలుగురం కదా సో మళ్ళీ ఆ బోసిని ఎత్ ఎత్తుకొచ్చాం ఇంకోనాలుగు
సోది మొహం
హ్మ్ తినేసి ఆఫ్టర్నూన్ తినకుండా వాళ్ళు బిర్యానీ తెచ్చుకున్నా నేను పై ఫుడ్ తెచ్చుకున్నా ఈ రోజు మాత్రం చెప్పాను కదా ఎగ్ బాయిల్ చేసింది
హ్మ్ హ్మ్
ఆ తనే ఏం చేసిందని బిర్యానీ ఎత్తుకెళ్ళిపోయింది అది పడేసి తెచ్చుకున్న బిరియానినీ హ్మ్ అ
అమ్మ రైస్ కొంచెం బానే చేస్తు నువ్వు అదో ఉంచుకోవాల్సింది నైట్కి వెళ్ళ తెచ్చిరా రైస్ తో పడే
ఆ పడేసిమని ఏమి దాంట్లో ఉప్పు లేదు పప్పు లేదు ఏమి లేదు రచంట ఆ
నేను
మ్
మీరంతా వెళ్ళిపోతే నేను పాత పిజీలో చూసుకుంట
ఓకే ఇంకా మాకు దొరకలేరే చూస్తాము ఇంత ముందు పెద్ద అయినా మా దాని మీద ఉంద అన్నాడంట
ఆ
అయితే పొట్టామి వద్దులే అడంతా జన్సండేది ఎందుకు మనకి అనండి నఓక ను కట్టాం అని చెప్ప ఇటు సైడ్ ఎదన్నా చూద్దాము అనింది చూద్దాం లే సాటర్డే సండే ఉంది చె
మ్
కే అద
నాకు దగ్గరలో తీసుకోండి మూసుకొని
అదే చెప్పా చెప్పిందమ్మా ఆల్రెడీ ఒకామే దగ్గలోనే తీసుకోండి దూరం పోవద్దని అని చెప్పే నాకు చెప్ప పిందలే అనింది
దూరం ఇల్లారీ ఇంగంత అంత బ్లాగ్ చేత్త
మరి తగ్గ లేకపోతే ఆ ఓకే రే